ఆ వినిపిస్తుందా అయితే వాళ్ళ కి ప్రాజెక్ట్. ఏమ ఎలక్ట్రానిక్స్ సంబంధించిందా
లేదు ఎట్ ఇట్లా ఏమైనా ప్రాజెక్ట్ చేసుకోనిరండి అన్నరట వాళ్ళక ఏం తెలుస్తుంది సిఎస్
ంట వాళ్ళకి ఇట్లా యాప్ డెవలప్మెంట్ ఉంటాయి కదా
అవును వాళ్ళకి అన్ని సాఫ్ట్వేరె మనకి మనకు అట్ల ఏమి ఉండే నాకు కూడా టూల్స్ అవన్నీ అదే మన ఆ కామ్ పని ఏంటే
ఇంక ఈయన కూడా అంటుండె తెలుసా ఈ సిఈసి కంటే సిఎస్ బెటర్ ఉంది మానస అంత ఈజీగా ఉంది మన ఈజీగా చదవలేకపోయినా సి ఎస్ ళ్తన్న తీసుకున్నది. ఇప్పుడు సి ఎస్ సి
ఏమే తెల్వదు. ఈజీగా ఉందంట అంటే ఆప్పుడు ఇ డిప్లమాల ఇది చదివిండు. గాదా ఈ సీ
హ్
దానికంటే బేట్ అసలు ఇది ఇలా మం ఏ హార్డ్ ఉన్నాయి. లేజీ ఈజీ ఉన్నాయి. అంటుండు.
చదువుతే తేలుత్తది. ఎవడికైన మీద మీదనే చదువుతే వాడికి తేలుత్తది. నిజంగా మా నిజం నిజంగా కాదు ఆసల్ కి బ ఎగ్జామ్స్ అన్న భయం ఉండదు. ఏగ్ ఎగ్జామ్స్ అన్న టెన్షన్ ఉండదు. ఎగ్జామ్స్ అన్నా ఇది ఉండదు. ఏమి ఉండదు ఆ ఎగ్జామ్స్ ఎట్లా పాస్ అయితాడు. అనేది పెద్ద వింత
అవును. ఆసలు
ఫోన్ వేట్టి రాత్తరటింకా
వాళ్ళు పెడతారు. అంట గా ఆ ఫోన్స్
అదే అదే దా అయితే ఇలాంటంది. పవన్ బాగా స్నాప్స్ అవుతున్నట్టుండు బాగా స్నాప్ల్ ఏస్తుండు. అంటే నాకయినా స్నాప్ లేదు ఈయన స్నాప్ లేదు. నాకు ఎవరిది లేదు. ఈయనది కూడా తీసు పడేసినం అన్ననే అని నేను అన్నా
ఏం పెడుతుండంట ప్పరా
ఏమే మరి ఏం పెడతన్లో నీక వోస్తలేవా ల్యాప్టాప్వి చదువుకుంటు ఉన్నాయి నాకు ఎప్ప నుంచి లేదు. తెలుస అని ఆయన పెట్టొచ్చు. కదా రిక్వెస్ట్ లేదు. పెట్టది పెట్టీ ఏమం చూడు. నాకె అ ది నాకే ఏమనిపిస్తుం ద ఇంకెట్లా ఇవి బోథ్ టూ వఫర్ ఇంపార్టెంట్ ఆటబ్బా మస్
అబ్బా
నక్కదనికినికి ఎందుట్లాన్ని
కాదు ఆ ఒక్క రోజు ఆయన దగ్గర మొబైల్ లేదు సిగ్నల్ లేదు ఇప్పుడైతే డే ఇప్పుడు కూడా విలేజ్ లోనే ఉన్నాడుగా ఇప్పుడైతే ఆ పేడితాడు స్టోరీస్ పెేడితాడు రీల్స్ స్తాడు అ మీ ఎస
కదా నాకు ఒక మాట అన్నాడు ఎవరు రక్షణ ఒక మాట అన్నాడు ఏమ నువ్వు కాన్ఫిరెన్స్లు పెడతవు ఆ అది పెడత ఇది పెడత మాట్లాడకపోతే అది ఇనని అన్నాడు నాకు బా తగ్గిలింది ఇలా
ఎవరితో కాన్ఫిడెన్స్ పెడతా ఉంటా
అసలు పెట్టి మరీ మాట్లాడుతూను ఉంటా ఇక అందుకే ఇక వదిలేసినా ఇక నేను ఇక చే చేయబుద్ధి అయినా గాని నేను సప్పుడ కూకుట్టున్నా ఎందులే అట్ల కూడా అత్త తప్పుగ అర్థం చేసుకోటరు అనేసి నా ఒక్కదాన్నే ఎందుకు ఇట్లా చేస్తూని అనిపించింది తెలుసామ్మా అల్స సెల్ఫి నేను ఒక్కదాన్నేద అయిపోనప్పుడు
మన గ
ఒక ఐదుగురం ఉంటే ఆ ఐదుగురంంలో మీరు ఒకదా ర
అట్లనే ఉంటది మనం అనుకున్న ఇంటెన్షన్ ఒకటైతే అ మనతో మనం ఊహించ
ఎట్సిగాయి క అందుకే నిక్ సప్ప అప్పు కు కుక్కున వదిలేసుకుని ఎట్లీస్ట్ బాగానా హ్యాపీగా ఉండి అ అడే కుక్కుని అనిను లే అంత ఇష్టాం లేదప్పుడు ఏం జయవొద్దు నేను ఒకరిని ఇబ్బంది పెట్టినా కావద్దని నేను కూడా ఎడ తా అనుకో
ఎట్ల పెడితే అట్లా పాటల అట్లనా ఉంటే పెట్టాలి ఈ రోజుల అసలు ఇట్లుండయి కంపెనీలు ఉన్నప్పుడు సలమ్మా అందుకేవడితే అంత డీప్గా పోవద్దు అంటారు ఎంత ఉండాలో అంతే ఉండాలి ఇక
ఆకా ఆత్మ న నా తప్పయి
అ మ ఆ
ఆ నేనేమన్నా
మాతోటి ఉండే అంతలో నీతో ఉంటే అయిపోవు కదా అప్పుడే ఆ మస్తు అప్పుడాన్డి చెప్పుడు ఎందుకు ఓ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అయిన అనుకున్నం ఉండొద్ద అందరు అట్లా అంత కఠినంగా అంత హార్డ్
నిన్న అదే ఇగ నిన్న నితువా అప్పుడే అర్ధం అయి పేయింది నాక్ కాలువం ఆ కలిసిన కలివ ఇంకా అనీ ఇగ అవు నేనే అనుకుంటుందే కల్సినబ్బుడ్ ఆయన మా తీడతారు కదా అని అప్ప నుంచారు ఇంకెందుకు గలుస్తార్లే అని
నేనే అన్నా క్యాజువల్ గా రావచ్చు కదా ఇక్కడికి కలుద్దాం అంటే పైసలు లేవు మానసా ఇబ్బంది అయ్తుంది అసలు
ఉ ఎల్బి నగరకి పోయి చెల్లెన్ గలవని కుంటయి పైసలు
అదే అదే ఆ
కలో
అట్ల కూడా అన్న నేను ఇస్తారా ఇక్కడికి వచ్చినాక నేను ఇస్తారా అన్న న గరవడ ఇగ ఆయన వస్తాడు నేను చూస్త ఇగ చెప్తాడ ఆయన మాటలన్నీ ఇగ హమ్ ే
ఇంక ఏం కర్రి మరి ఈరోజు
ఏంటి దది తోటకూర జెసింది గ్యాస్ చెప్పింది అయింది కుర ఏం మార్నింగ్ అయినకనే గ్యాస్ అయిపోయింది అస్సలు దొరుకుతలేవు ఎవ్వరికి జేసిన ఆ
ఉన్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ చెప్తురు కావచ్చు మేము కూడా బుక్ చేసినం ఇంకా రాలేదు తెల్సా టెన్ విసుగ్ వస్తుందట
ఓయమ్మో మేము ఎప్పటికి బ్లాక్ లో తీసుకుంటాము కానీ ప్పుడు ఇప్పుడు అట్లా కూడా దొరుకుతలేవు
ఉ
ఆ నాలుగు వేల వందర పోర అంట అందద అమ్ల అదే అదే ఇంకా ఇంతప్పటిక రైస్ కుక్కర్ అంటే సరిపోయింది కానీ ఇంకా రైస్ కి కూడా మొత్తం పెడితేక విళ్ళ
తీసుకున్నామని చెప్పి ప్పినాం కదా ఇగ తీసుకోమ నక వచ్చిందిమె ఆన్లైన్ లో
తీసుకోవడాక తీసుకో మరి బాగు
బాంత వచ్చింది వాళ్ళ తమ్ముడు అరుణాచలం పోయిందంట
ఓ
అలా ఫ్రెండ్ త ఇద్దర అబ్బాయిల అయితే మ పోవచ్చు ఏడికైనా పోవచ్చు
ఇకుడు తెలుసా మా ఫ్రెండ్ ఒక ఆమె ముగ్గురే ఒయిలు తెలుసా తిరుపతి ఒయిళలు అరుణాచలం బయిళలు ఎన్ని త్రీ డేసే మొబైల్లు ఇద్దరే వాళ్ళు గల్స్
అబ్బా అబ్బ ఎట్టారు అట్లు ఒ
అసలు అసలు అంత ఫ్రీడ ఎట్లు ఇచ్చిలోో వాళ్ళ ఇంట్లో అనుకున్న వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడు ముగ్గురిగా పో ఈ వెళ్లికిబపోద్ది వెళ్ల్ అదే అదే అయితే ఆ ఏరియాకితే మంచిగా ఉండదు కానీ ఇ మంచి ఉంటది బాగు అట్ట అంట మొన్న మాముళ్లు భద్రాచలం ప్లాన్ వేసేళ్ళు అది మాట్లాడుకునే వారికి అది స కదా బాగుంటాయి అసలు
ఫస్ట్ మాదిరి నో అంటుది మనం ఎట్లనో అట్లా అట్లా మేనేజ్ చేసినా గాని అమ్మే ఇమ్మనే ఫస్ట్ అని ఉ ఇసుకొ చెప్ప
కా లోపల లేదు రోడ్కే తొందరగానే రోడ్కి రావచ్చు రుం కూడా ఇన్న తర్వాత
అట్లా ఇట్లా అదే ఇ అని అంటరు
సార్ కాలు కూడా లిఫ్ అయనంత బిజీ ఏం చేస్తారుో అర్థం కాదు
మీ ఫోన్ నీ ఫోన్ క ఇయ్యాలంటే మాకు విసుగు వస్తుంది అసలకి ఫోన్ ఎత్త వేమ్ ఎత్త వేమ్ మనిషివి నువ్ అసల ఫోన్ ఉంచుకుంట అన్న
సైలెంట్ ఎందుకు మరి ఎందుకు ఆ ఫోన్ ఉంచుకని ఎందుకు ఇక సైలెంట్ లో పెట్టుకోవడానిదు వామ్మో దేవుడా
మేమే కదా అ నువ్వు లట్ తీసుకుంటన్నామా అ నే అంట అంటే మేమ అయినా దేనికోడానికి చేస్తాం ఇద్దాం కదాం అన్న చేయరట అంటాంది నాకు ఎవరు చేస్తారు అందుకే పెట్టిన అంటాంది ఏ ఆ మాదిరి నేను చెప్పట్డం వాలన నేను
మరి ఈ అంటే మనమే మీరే కదా అని అంతలో తీసుకుంటాన్న ఇంత చెయ్యకుండా ఉంటే వళ్ళ తెలుసు సైబరికైనా ఇగో నిజంగా చేస్తుంటే ఎవరికి గెల్
ఆ
అ ఆ
అ సకే మీరే కదా మీరే కదా అంటారు అ మళ్ళీ ఇంత మ వా
కనీసం చూసుకొని కూడా కాల్ బ్యాక్
అదే అదే కథ అసలు చేస్తలేదు
నిన్నన్న చేస్తే అసలు చేసినావు నిన్న మొన్న చేస్తే ఆ చేసినావు్ చెప్పురా అంటుంది కాల్ చేసినావు అని నాకు ఎట్లా అనిపించింది తెలుస సల్ చివుకెనా చేసిరా
ఆహా ఏదో మాట్లాడాలా వద్దా అన్నట్
ఆ అసలు మెసేజ్ చేసిడు ఎందిరా కాల్ చేస్తే అంత వీలుంటే కాల్ బ్యాక్ చేస్తా లేకపోతే ఆయన తూకోవాలి గాని మెస్ సెట్ చేసి కాల్ చేసినా అని అడుగుంది లే అమ్మో అంత దూరం వెళ్ళిపోయింది అప్పుడే అనుకునే నీ
కాదా
ఏ
ఆమెకే అంతతుంది ఇక అందుకే ఏ బుద్ధి అయితలేదు నా కూడా అందుకే నేను చేయలే రోజు ఇక నిన్న ఆ విషయం చెప్తున్నా ఎవరిక ఏం చెప్పాలో అర్థం కాల మాస వరకి అది తిరుగుతుర ఉండేవా